ని శ్రవంతి గారు
ఆ కోతులు వస్తన్నయి బాగా ఇక్కడ
ఊ
మధ్యాహ్నం వేళ కోతులకి ఆహారం కావాలేగా ఇయ్యాలకు తింటాయి పాపం
ఊ
ఊహూ ఏ పండగ ఎక్కువ చేస్తారు వచ్చే పండగలో ఏ పండగ అంటే ఎక్కువ ఇష్టం మీకు
ఎంచక్కా బోనాలు బానే ఉంటది
ఆ బోనాలకి డాన్స్ ఏస్తారా
ఆ ఎయ్యరు ఊక్కే డప్పులు కొట్టుకుంటా పోతారు ఏసేవాళ్ళు వీళ్ళు వస్తారు కదా వీళ్ళు దేవుడొచ్చే వాళ్ళు
ఆ ఆ ఆ ఆ అవును
వాళ్ళు ఊగుతారు ఊగే టోల్లు ఊగుతారు
ఆ ఈ బోనాలకి స్పెషల్గా ఏమైనా బోనం ఏమైనా తయారు చేస్ తారు ఇట్లా రంగు రంగులతో
వాళ్ళు దేవుడోచ్చే వాళ్ళు రెడీ చేస్తారు
అంతే ఇగ మనం మామూలోళ్ళు చేయరు
ఉమ్ మనం మామూలుగే ట్లా మనం ఎప్పుడు బోనం చేసుకుంటే గంతే ఇగ
మామలుగా పోడం పోపిచ్చుకోడం పోవడం అంతే
ఊ
ఊ ఎక్కడైనా ప్రసెంట్ గున్న ప్లేస్ లో ఏమో ఇక్కడ వాళ్ళు బోనాలు చేయరు మన పక్కన ఊరు వాళ్ళు చేస్తారు బోనాలు అయితే ఇగ అది ఉంటయా ఇతడి పాత్ర చిన్నది
అ ఆ
దాంట్లో రెండు ఒక దాంట్లో ఉండి ఒక దాని పైన దీపం పెట్టి నిలు నీల్లో నూనో పోస్తుది బెల్లపు పాక పోసి పైన దీపం ఎలిగిస్తురు అది ఇగ బెన్షన్లా పట్ కొని బోతాం ఇగ
ఊహూ ఇది ఇక్కడ అమ్మ వాళ్ళని తలపైనే ఎత్తుకుంటారు
ఆ అక్కడ అత్తగారింటి కాడ మెయిన్ మన ఊర్లో అయితే నిత్తి మీదే వెట్కొపో బోనం కిందకి బెట్తే
ఇక్కడ కూడా అంతే అక్క మొబైల్ లో కూడా ఎక్కువ శాతం నెత్తిమినే పెట్టుకుంటారు ఎవరో కొంతమంది చేతులో బుట్టలో పెట్టుకొని పోతారు దేవుడి బుట్టలో లేపోతే బేర్షన్ ఉంటది గా బేర్షన్ లో పెట్టుకుంటారు
అవును బేషన్లో పెట్టుకోని పోతారు
కొంతమంది చేతనయ్యే వాళ్ళు చేత కాని వాళ్ళు ఉంటారు కదా
అవునా
అట్లా వాళ్ళు ఎవరకు వీలైనట్టు వాళ్ళు అట్లా పెట్టుకొచ్చుకుంట
ఆ ఎవరికి నచ్చినట్టు వాళ్ళ పెట్టుకున్నారు
ఊ
నేనైతే ఎక్కువైతే ఊ అత్తయ్య బేషన్ ల పట్టుకొని పోతుది ఊ ఆమెకు తిరగడం కష్టమై
కోదు గానీ నే నిన్ను బ ఎత్తుకోనియ్యదు బోనం
ఆ ఇగ మన పల్లెటూరు మన ఊరి పోయినప్పుడయితే సొంతందికపోతే ఇక నెత్తి మీద పెట్టుకొని పోవాల్సిందే ఆ అక్కడ మాత్రం చూడాలి చుక్కలు కనబడతాయి మనకి
అవును అవును అవును దూ దగ్గర ఉంటే ఏంలేగాని హ్మ్ ఆ బరువు అయితది
దూరంమే ఉంటది
ఉమ్
ఇగ అందరు నడుచుకుంటా పోతారు గదా
ఆగాలి మళ్ళ వీళ్ళు వాళ్ళు అందరు కలిసేదాకా అక్కడక్కడ ఆ ఆక్కుంటా ఆకుంట పోవాలి
ఆకుంట ఆకుంట పోవాల్సి అత్తది అడ ఈ సరే బోనాలు అక్కడ అయితాయి అనుకుంట మా సొంత ఇంటి కాడ
ఉ అదే
హ గ్రామంమేక్కడ అక్కడ చేసి ప్రజెంట్ ఇల్లు కడతానుం కాబట్టిటి ఇంటి దగ్గర చేసుకోవడం మంచిది ఈసారి
ఉ అదే
ఎక్కడ
ఉహు
అలా ఏం చెప్తుద అంటే ముసలమ్మ బోనం ఎత్తుకొని పోలేదు కాబట్టి అందులో కొన్ని బియ్యం ఇస్త వచ్చి మా బోనంలో పొత్తరు
ఉహూ
ఆ ఆ ఆ అట్లా అంటారు వాళ్ళు శతకాకపోతే
అదే అదేలే
అే పోనం ఇంటి పోనంలో ఒకటేైన
పండుగప్పుడు కూడా కుమ్మరోళ్లు అత్తరు కదా అక్క ఇంటింటికి తిరుగుతారు కదా
ఆ ఆ అవును అవును
వాళ్ళు మనిషిని ఇంటిని ఇంటికినీ ఇంటికిని బియ్యం అడిగి నూనే ఇలా అడుగు అడుగుతారు అడిగి బోనం చేస్తారు ఫస్ట్ బోనం వాళ్ళు దే కుమ్మరోళ్ళకు బోనమే
అవును
ఉ ఓకే
ఈ మొన్న ఎవరో అచ్చిరా ఇంటి పక్కన ఊ పక్క ఊరోళ్ళు ఎలమ్మ బోనమో ఏ బోనం వాళ్ళ ఏం చేస్తారు బియ్యం అడుగుతాండ్రు నూనె అడుగుతాండ్రు ఆ కాసేపు ఆగు ఏదో బోనం చేస్తారో కొన్ని బియ్యం ఆసిన్ ఆరో కిలో అని ఎస్తే కాదు ఇంకా రెండు కిలోలు అంటది ఆమె
ఉ
నాకేం తెలవదిగా అత్తయ్య లేదు అయితే సన్న బియ్యం ఎసా
అరకిల ఏముంది అట్లే లేదు మనకు దోచినంతా పెట్టడమే
ఆరకిల పోసిన అవి తక్కువ అంటాంది కానీ మరి ఎక్కువ అడుగుతే ఏదని ఇచ్చారుకం గాని ఇటంక ఇచ్చిన వంక పెట్టింది
ఆ మన సంతోషానికి రెండు పిరికల బియ్యం అయినా సరిపోతాయి అంత పెద్ద బోనం ఉండద్ తర వాళ్ళు ఉండరు కదా
పక్కురోళ్ళు ఈ ఊరుకోచ్చి అడుగుతారండి నూనబోయ్ అంటారు కానకేయమంటారు నా నూనె ఏమో నాకు తెలవదు నేన్ అన్న అత్తమ్మలేదమ్మా మా లేదన్న
హు
ఇగ కనకంట అంటే అన్నయ్యని ఆడిగినా కానకటియన్న అన్నా అన్నా లేదమ్మా నా లెవ్వు నా దగ్గర అన్నడు అవునా అంతకు ముందునే ఈ పిరీల్ వచ్చినాయి అదే రోజు పీరిలోస్తే తే ఒక్క రూపాయ లేదు ఇంట్లో ఎతికి ఏతికి సచ్చినా నేను ఆఖరికి ఇరవై రూప్ పాలు దొరుకుతే పిరిలకేసినా అలా పిరిలోళ్ళు పోనే పోతలేదురా వచ్చి నిలబడ్డారు వామ్మో బలే ఉన్నారు
ఇగ రోడ్ మీద కదా
ఆ
ఓ ఇక్కడనయితే ఉరుకు ఇక్కడనయితే వామ్మో అబ్బ ఉురుకుతనే ఉంటారు మనమే పిలవాలి వాళ్ళని
అవునా నే ఇంట్లోనే ఉన్నా సార్
రోడ్ ఎమ్మ్బట్టే
స్నానం కూడా చేయలేదు నేను ఉంటే అయన బొట్టు పెడతాండు ఏంగాదమ్మ బొట్టు పెట్టించుకో అంటారు వాళ్ళు
ఉ అట్లుండోద్
ఆ అట్లేముండదట మనం వెళ్ళాం కదా మంచిగా ఉంటేనే సాన్ దేవుళ్ళ దగ్గర పోతాం ఆ
అల్లా దేవునికి
అల్లా దేవుడికి ఏం కాదట నీస్ తిని కూడా పోతరట
ఆ నీస్ దిని అట్లా పోవోచ్చులే కానీ ఇది
స్నానం గిట్ల చేయాలి
ఆ స్నానం కూడా చేయరు అసలు వాళ్ళు నమాజ్ చదవరు వాళ్ళు బుర్కాల డ్రెస్సులు మార్చుకొని ముస్లిం చేలసర్కా స్నాలాలు చేస్తారు అసల్ ఒకట్రెండు రోజులక్ జెత్తారు
ఆహా
ఉహ్
మన రహమా మన సారు గోరువు చేయండి కదా ముస్లింలు మాత గురవుగా
నిన్న రెహ్మాన్ సార్ పిల్లలు గప్ చుప్ తిందమంటే స్కూల్ కి పోయి తీసుకొనోచ్చినా
ఆ
ఇడ్నే దగ్గరలో గప్ చుప్ బన్నీ ఉంటే తీసుకొని పోయినా రెహ్మాన్ సారు ఎవరో బండి ఏక్కుతానే ఆపుతారు సార్ని
ఆహా
సుషిన్ గని నేను ఎక్కడ చూస్తారా అని ఇంటి వైపు తిరిగి ఉన్నా పిల్లల నీ అడిగిన రేమన్ సార్ బోయిండా చూసిరా అంటే ఇప్పుడడా బండ్ ఆగింది ఆయన నా మమ్మీ అంటే అవును అని అన్నా అయితే ఇటు చూసిండు వెళ్ళిపోయిండు అనేసి అన్న
హా హా
ఇంట్లో
ఆ సోది పెడతాడానీ
ఆ లేదు ఏంటి మేడం ఏంటి మౌనిక మేడం ఏంటి మౌనిక ఏదో అంటు
క్క మంచి జోకుగా మాట్లాడుతారు
హ్మ్మ్
ఏదైనా డౌట్ వచ్చిందనుకో వర్క్ ఏమన్నా అనిపించింది అనుకో ఫోన్ చెస్తాడు ఎమ్మటే
హ్మ్మ్ ఇప్పుడు ఇందులో కంటిన్యూ ఉన్నాడా అక్క
ఆ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు అన్న వర్క్ చేస్తాడు ఇగ
ఉహు
హ్మ్మ్ చేస్తారాండి నేను వచ్చేటప్పుడు ఏదైనా డౌట్లు ఉన్నా క్లియర్గా చదువుకున్నారా సార్ నేను చదవడం ఎందుకు మేడం మీరు ఉన్నారుగా మాకు చెప్పడానికి మీరు చెప్తే చాలు నాకు అంటడు ఇగా సర్లే సర్ అ ఎవరికి ఏ నెంబర్ ఇచ్చి ఆ పెద్ద మేడం ఆ పెద్ద మేడం ఫోన్ చేసి మాట్లాడండి అంటడిగా వాళ్ళ ఫెం వాళ్ళు ఉంటారుగా స్టూడెంట్స్ అట్లా మాట్లాడుతు
ఉహు
మంచిగా ఉంటారు టచ్లోనే ఉంటారు
అవు
సోలార్ ఫ్యాన్లు కూడా చేయమని చెప్పిన సార్కి చెస్తా మేడం ఎవ్వరూ ఇంట్రెస్ట్ పెట్టట్లే మేడం ఎట్లా మేడం
హ్మ్మ్ హ్మ్మ్
సరే అయితే చెయ్యండి లేకపోతే లేదు అని నేను అంటాను
అ అదే
అంతేగదరా
అవును చెప్పడం మన ధర్మం అంతే కదా
అంతే ఓ కొంచం సాయం నువ్వు చేసుకున్న నీకే డబ్బులు వస్తాయి కదా సార్ నీను అంట ఇగ కమిషన్ తీస్తేనా మీరు చేసే నెల రోజు చేసేది ఒక్క రోజులోనే వస్తుంది కమిషన్ అని నేను అన్న అవును మేడం బాగుంటది అది కానీ చెప్తే ఎవరు ఇంట్రెస్ పోవాలి మేడం తిరగాలి మేడం బన్లెస్ తిరగాలి మీరు కూడా ఒక అమ్మాయిని చూసుకొని మౌనికని మీరు వెళ్ళి ఇద్దరు కలిసి తిరగండి నా ఫైల్స్తే అయితయి మేడం అంటడు ఆహా అదే మాకు పోయే టైము తిరిగేటోలామ్ అయితే ఎప్పుడో చేసుకునేటోళ్ళము యన్ కెనడా
హ్మ్మ్
మన సైడ్ వెకిల్ లేదు కాబట్టి కొల్లు సాగు అన్నాడు టాపుకొచ్చినప్పు ఇద్దరు వెళ్ళొచ్చు చెప్పుకోవచ్చు క మేడం అంటె ఆ ఆ వర్క్లో ఏ వర్క్ చేసుకుంటారు మళ్ళీ ఈ వర్క్ ర రాలేదని చెప్పారు
హ్మ్మ్
అవునా మేడం అంటారూ చేస్తాన్నరా శివ సారు
చేయట్లేదక్క నేను కూడా చేయట్లేదు టూ థౌజండ్ ఫోన్పే చేసినా చూసినవా ఇగా ఆ రోజు చేసిందే ఇగా ఆ ఆ రోజు చేసిందే ఏముంది మాట్లాడడానికి ఏదైనా అవసరం ఉంటే చేస్తే బాగుంటది
అవునవును. ఆ టూ థౌజండ్ ఇంకేమనా వచ్చేట్టు ఉన్నాయా?
ఆహా ఏమి లేవు ఇగ
ఇంకంతేనా
అంతేగా ఆ ఇగ అ ఇక చెయ్యలే థ్యాంక్ యూ మేడం అనిబెట్టి ఆ రోజు ఉంది ఫస్ట్ తిట్టిండు ఊటీగానే చిన్న చిన్న జోక్స్
ఆ
చు బర్రె గాడిద దున్న ఆన్ ఈ రోజ్ దున్న పోతు అని, డబ్బులు ఇచ్చినందుకు నన్ను దున్నపోతు అంటావా అంటే మళ్ళీ తర్వాతకి త టైం కు హెల్ప్ చేసినందుకు, మోనిక మేడం గారు థ్యాంక్ యూ అని పెట్టిరు. సమయానికి ఆదుకున్నందుకు అనీ చిన్నాడు ఓకే అన్న ఇంగ అంత ఇంగ అప్పనుండి ఇంగంతే, మళ్ళీ ఫోన్ చేయలేదు.
ఆ ప్రెస్
ఊరికే ఏం మాట్లాడాలో అర్ధం కాదు
ఆ అవునవును
ఊ పన్లే ఊ పన్లేకుండా ఫోన్ చేస్ పన్లేకుండా ఫోన్ చేతనేమో మళ్ళీ వేరే విధంగా అనుకుంటరు అందుకే చెయట్లేదు ఇగ. అంతే కదా అక్క ఏదన్న పని ఉంటే అవసరం ఉంటే చేస్ తో
ఆ అవు
వాన్లేని దానికి చేస్తే మళ్ళ వాళ్ళు వేరే ఫీల్ అవుతరుగా
చేయకుండ ఉండడమే మంచిది
ఉమ్
ఇంగ వాళ్ళైన మాట్లాడాలి అనుకుంటె, మాట్లాడి చేయొచ్చు ఏదైనా జాబ్ చేస్తున్నారా ఏంది అని వాళ్ళ
అప్పుడప్పుడు సార్ కూడా నాతో అవసరం వచ్చిందంటె మెసేజ్ చె దమ్ అంటే ఇగ సర్లే ఇగా ఆ అప్పుడు నేను ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పినాగ
ఆ ఆ ఆ
ఆ టూ థౌసండ్ చిన్నప్పుడు అయితే ఇగా ఏదో అవసరం వచ్చిందంట, ఆ అన్న ఎవర్నో స్టూడెంట్ ని దాన్ కంప్యూటర్ కోచింగ్ కోసం జాయిన్ చేపిద్దామని, లెవెన్ క్లాక్ కి ఫోన్ చేసిందంట అన్న
ఆహ
ఆ నైట్ ఇన్స్టిట్యూట్ ముందే ఉన్నడు అన్న పదకొండింటప్పుడు
ఆహ
ఆ మోనిక సార్ధి నెంబరు ఇయ్యవా అంటే, సరే ఇస్తా ఆగనన్న సరే నా దగ్గర దొరికిందిలే అన్నడు. ఫోన్ చేసిందంట, సార్ పడుకొని ఉన్నరట ఇగ నాక్ ఫోన్ చేద్దా ఆ టైం లో నాకు ఎందుకు ఫోన్ చేసిందా అని టెన్షన్ పడ్తుండు అంట
అవునవును
ఆ అయితే అదేం లేస్ ఇట్లా అంటే ఇట్ల స్టూడెంట్ ఉన్నాడు జాయిన్ చేపియడానికని నన్నే నెంబర్ అడి గిండు మల్ తర్ తర్వాత దొరికిందని చెప్తే నేను చెప్పలేదు అనేసి అంటే ఆ అలానా అనేసి అ అంటాండు ఇగ అప్పుడు
ఆహ ఇగ నైటే గుర్తుకొచ్చింది స్టూడెంట్ గురించా
ఉ ఆహా అప్పుడే ఎవరో ఫోన్ చేసిరంట క టెన్ థర్టీయో ఎంత అయితాంది టైమ్ నైన్ థర్టీయో టెన్ థర్టీయో లెవెన్ కూడా కాదు
ఆహా
ఆ టైమ్ లో ఫోన్ చేసేసరికి కంగారు పడ్డా అంటే కంగారు పడ్డానికి ఏమున్నది
ఆ
ఆ నేన్ నాకే ఫోన్ చేసిండు వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేసి ఎందుకా ఎందుకా అని అడుగుదాం అనుకున్నాను అనగ లేదు మిమ్మల్ని అనేసి అట
ఉహ్మ్
ఉ
ఉమ్ ఏం కాదులే చేయొచ్చులే ఇక మనం నేర్చుకున్నాం కదా స్టూడెంట్సే కదా మాట్లాడొచ్చులే ఏదైనా అవసరం ఉన్నప్పుడే చెప్తా
ఉహ్మ్ అ గానే ఫ్రీగానె మాట్లాడుతాడు వాళ్ళో వీళ్ళో తెలిసి ఉండాలి కదా అక్క ఏదన్నా హెల్ప్ చేయాలన్నా జాబ్ కావాలన్నా ఏదన్నా హెల్ప్ చేయాలన్నా కూడా
అవునా